ఈ ఊరిలో కొని సెంటర్ కి తప్పేట తిన్నారా తీసేస్తున్నారా
ఉ అక్కడ అక్కడా ఉన్నాయి చాలా మట్టువి ఉన్నాయి
ఉ అదే మా ఊర్లో కొంచెం మంది మానేసారు మానేస్తంటే ఇయే నూనె రేట్లు గ్యాస్లు ఇవి పెరిగిపోయినాయి కదా
ఉ
దాని గురించి ఏమో ఉ కొందరు మానేస్తున్నారు పాపం ముసలి వాళ్ళు కట్ట ఇబ్బంది పడతారు కదా సుగర్ ఒళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వీలాందరు అవును
ఉ ఆ అవును మా ఊర్లో చాలా మట్టుకి ఉన్నాయి టిఫిన్ సెంటర్స్ ఎవరు మానలేదు మరి
మా ఊర్లో అయితే ఇద్దరు ముగ్ గురు మానేశారు మరి వాళ్ళకి రావాలి కదా ఏం వస్తాయి మరి అంతంత రేట్లు పెట్టి తెచ్చుకుండి వెయ్యాలంటే వాళ్ళకి
మాకు దగ్గరలోనే ఉన్నాయి టిఫెన్ సెంటర్స్ మా ఊరు చాలా ఉ ఉన్నాయి మరి
అదే మా ఊరులో కూడా అలాగే పెట్టి ఇవ్వరు చాలా బాగా పెట్టి ఇవ్వరు పాపం ముసలోళ్ళు కూడా ఐదు రూపాయలు అంటే ఇచ్చి ఇవ్వరు కానీ ఇప్పుడు ఇవ్వలేరు కదా మరి గ్యాస్ రేటు పెరిగిపోయింది మొన్నన్నే హ మరి ఇయ్యన్ని ఎప్పటికి తగ్గుతాయో ఏంటో మరి పాపం అందరూ ఇదిగ అవుతున్నారు
ఆ తగ్గుతాయి అంటున్నారు రేట్లు మరి ఏం చేస్తారా మరి
రవాలేదు పబ్ ఇలాగే కొనసాగిందంటే పాపం ముసలి వాళ్ళు గట్టా చాలా ఇబ్బంది పడిపోతారు
ఊ అసలే వేసవి కాలం
ఊ అంతే మరి మీ ఊర్లో కోళ్ళు గట్టా పెంచుతారా
ఆ పెంచుతారు మీ ఊర్లో పెంచుతారా
మా ఊర్లోను పెంచుతాడు పెద్ద పెద్ద పుంజులు అవి ఉంటాయి నాటుకోడి గుడ్లే తిన్ అంటారు మా ఊర్లో ఎక్కువ
ఆ మా ఊర్లోను పెంచుతారు కాకపోతే మరీ ఎక్కువ కాదు
మా ఊర్లో బా పెంచ తరు
హ్మ్
గిర్లా గ్రౌండ్ ఉంది అక్కడ అందులో చేసేస్తరు అనమాట
ఉహ్మ
హ్మ్
హ్మ్ అవును కోళ్లు పెంచుకోడం కూడ మంచిదే
హ్మ్ అదే మరి ఇప్పుడు అన్నీ కొనుకుని తినాలంటే డబ్బులు అయిపోతున్నాయి కదా మనకు మనం పండించుకోవడం పెంచుకోవటం చేస్త టేనే మంచిది ఈరోజులను బట్టి
ఆ అవును
హ్మ్ ఇంకేముంటయి మీ ఊర్లో ఇంకేముంటయి మీ ఊర్లో
కోళ్లను పెంచుతారు పశువులని పెంచుతారు ఊ మేకల్ని వాట్ టిని కూడా పెంచుతారు కొంతమంది
అయ్యేపి ఆ మా ఊర్ లను పెంచుతారు మేకలు గొర్లు అవి ఉంటై
సరే అయితేనే
ఊ